హలో వినిపిస్తుందా అండి
హలో చెప్పండి నమస్తే అండి
నమస్తే బాగున్నారా అండి
హలో ఆ బాగున్నామండి ఆ వినిపిస్తాంది
ఉం చెప్పండి ఏంటి విశేషాలు తిన్నారా మధ్యాహ్నం ఆ తిన్నామండి
ఉం
మీరు తిన్నారా
ఆ తిన్నామండి
ఏమి తిన్నారు భోజనం
ఉం ఉర్ళగడ్డ కూర అన్నం చేసినామండి
ఓకే అంటే అన్నం లేక తాలింపు చేసినర లేదు అంటే రసమ్ ఏ చేసినారా
తాలింపే పొద్దున్న చేసింటి
ఓకే అండి పొద్దున్న ఏదానికి చేసినారండి పొద్దున్న కూడా రైస్ఏ తిన్నారా
టిఫన్ అండి పొద్దున
ఓకే టిఫిన్ కు ఏం చేసుకున్నారు
టిఫను తాలింపు
హు హామ్ అదే టిఫిన్ లేక ఏం తిన్నారు అం ఓకే సరే అండి
పాతి తాలింపు ఉల్లగడ్డ తాలింపు
ఓకే అండి
మీకల్లా చెరుకు పండిస్తారండి
ఆ చేరుకుంటే మేము పంట ఆ చెప్పండి పంటగా ఏం పెట్టమండి మేము ఊరికే తినడానికి తోటలో పెట్టుకుంటాము ఇంటి దగ్గర అలా
ఆ
చెరుకు పంటలు అయితే లేదు ఉండవండి మాకి అంత నీళ్ళు ఉండవు వరికే సరిగ్గా నీళ్ళు సరిపోవు ఒక్కోసారి మీ సైడ్ వేస్తారండి చెరుకు పంటలు
ఆ వేస్తారండి చెరుకు పంటలు బాగా పండిస్తారు
ఓకే అంటే రేటు బాగుంటుందా ప్రతిసారి బాగా గిట్టుతుందా పంటకి
అంటే ఒక్కోసారి బాగా దిగుబడి వచ్చినప్పుడు అక్కడ ఆ బెల్లంగాని తయారు చేస్తారండి అట్లేను
ఓకే అంటే మీకు దగ్గరలో ఏమన్నా అది ఫ్యాక్టరీ ఉందా అదే
ఆ ఫ్యాక్టరీ ఉందండి టాక్టర్లు టాక్టర్లు తోలుతంటే మిషన్లోకి వేసేసి రసం తీసి తర్వాత దాన్ని పాకానికి రానిచి బెల్లం ఉం తయారు చేస్తా తర్ బాగా
ఓకే అంటే మీరు ఆ మీరంతా పంట కోసుకొని మీర అక్కడికి వెళ్ళి అమ్మేసి వస్తారా లేదంటే వాళ్ళు మనుషులు వచ్చి తీసుకొని పోతారా పంటనుంత అది కోత తీసుకొని
ఈ వ్యాపారస్తులు కొంతమంది వచ్చి తీసుకుంటారు కొంతమంది మంది వేసుకొని ఆటికే ఫ్యాక్టరీ కాటికే తీసుకొని పోతారు
ఓకే మీరు ఏది బేట రండి మాముూలుగా మీకు తెలిసినంత వరకు
బెటర్ అంటే ఏరియా ఏ ఏరియా పక్కన పంట పండించే వాళ్ళకి అదే బెటర్ అండి
అంటే ఇప్పుడు అహ అట్లని కాదు ఇప్పుడు మీరు చెరుకు అక్కడికే తీసుకుపోయి అమ్మితే బెటరా లేదంటే ఇక్కడ్నే ఇక్కడ ఇంటి దగ్గరికే వాళ్లోచ్చిన్తర్వాత టమ్మితే బెటరా అని అంటే మీకు ఏది డబ్బులు బాగ మిగులుతుంది
ఉమ్ రెండూ ఒకటే అండి
ఓకే అంటే మనకి టైం ఉన్నప్పుడు అక్కడికే పోయి అమ్మేసి రావచ్చు కదా
అక్కడికైతే మనం కొంచెం పర్లేదు డబ్బులు బాగానే కొంచెం పెడతారు వ్యాపారస్తులొస్తే క రెండు రూపాయలు తక్కువే పెడతారు
అదే అండి నేను అదే అనుకుంటున్నా అంటే వాళ్ళకి కొంచెం ఖర్చులుంటది కదా ఇక్క నుంచి అక్కడ ట్రాన్స్పోర్ట్ పంపియాలంటే ఇప్పుడు లారీల్కానీ కొంచెం డీజిల్క్ పే రేట్లు పెరుగుతున్నయి వాళ్ళు ఆ ఖర్చు అంతా మన మిందేస్ స్తరిక్కడ రేట్లు తక్కువగా తీసుకొని
ఉమ్
అంటే ఇది ఎన్ని ఎకరాలు ఏస్తారండి పంటలేస్తే ఇప్పుడు వర్షం నీళ్ళకి ఏస్తారా వరి అదీ చెరుకు పంట
వర్షం నీళ్ళకేం లేదండి బోర్లు ఉండాల్సిందేను
ఓకే బోర్ లేకుంటే కష్టం కదా
ఆవి మనమూ ఆ ద్ ద్దెగ్గొట్టి ప్పు కన్నుల్తో పెట్టి బయటికి పూడుత్తాం కదా
ఆ అవును
అప్పుడుకి నీళ్ళు ఖచ్చితం కదండి ఉండాల్ల ఈ వర్షం నీళ్ళకి ఎదురుచూత్తంటే అవి ఈగురొచ్ చి ఎండిపోతయి కదండి
అవునండి అది కూడ నిజమే
ఖచ్చితంగ నీళ్ళ దండిగుంటేనే చెరుక్కండి
ఆ అండి మామలుగా ఇవి వేరే పంటలుగ్గుడా నీళ్ళు కొంచెం ఇగెక్ కువ్వే గావాలి ఇప్పుడు ఎండాకాలం కదండి
ఆ
ఇంకా ఏమేం పంటలేస్తారండి
మొక్కజొన్న పెడతామండి
ఓకే మొక్కజొన్న దానిక్కుడా సేమ్ ఇలానే కదా మామూలుగా చెరుకు అది దంట్లుంటాయి
అవును దాంట్లుంటాయి కంకులు పుడతాయి
ఆ అండి అది క్వింటల్ ప్రకారం అమ్ముతారేమో కదా గింజలు అంత పంట అయిపోయిన్తర్వాత
ఉమ్ క్వింటల్ ప్రకారం అమ్ముతాం మేము
ఉమ్ హు అంటే మాములుగ కొంచెం కావాలంటే పశువులు గుడా దానం మాదిరి ఏయొచ్చేమో కదా అది
ఆ ఏసుకోవచ్చు బాగ మిషన్కేసి ఆడిత్తే బావుంటుంది
ఆ అంటే ఇప్పుడు మామూలుగా సొప్ప గాకుండా సొప్ప కూడ ఏసుకోవచ్చు పశువుల్కి అది గాకుండా ఇప్పుడు మనం ఏమన్నా పురుగు పట్టింటే కూడా అవి మొక్కజొన్న విత్తనాలు ఉంటయి గదండి
ఆ
చిన్న చిన్న ఇత్తనాలు అది దానాగా ఏసుకోవచ్చు కదా పశువులక్కుడా
ఆ అవి తీసుకొని కొనుక్కుంటారు అదే పనిగా దానా పశువులకు
హ్మ్ అది ఇప్పుడు మన తోటలో పంటున్టే మనమైనా అడిచ్చుకొని ఏసుకోవచ్చు కదా నూక మాదిరి
కాల్షియం బావుంటుందని నూక నూక ఆడిచ్చుకచ్చి మేమైతే ఆవులకేత్తామండి దానా
అంటే పాలు బాగ ఇస్తాయండి పశువులు అదేస్
ఆ బాగిస్తయ్ బాగిస్తయండి అ అవి తింటే బలం బాగా
ఓకే పశువుల అన్నిటికంటే మూడు పూటలా వేస్తారా అది మాములుగా దానికి నీళ్ళు దాపినప్పుడు ఎస్ స్తారా లేదంటే సపరేట్గా కలిపి పెడతారా దానికి నీళ్ళలో
రెండు పూట్ల పొద్దున్నడి సాయంత్రం వేసుకోవచ్చు లేకపోతే ఒక్క పూట అయినా ఎసుకోచ్చు
ఓకే మన దగ్గర ఉండే దాన్ని బట్టి కద
ఎక్కువ చాన ఉంటే మనకి పండిందేది ఉంటే రెండు పూటలు ఎయచ్చు లేదంటే ఒక్క పూట వేసేది
ఓకే అండి దాంట్లో నీళ్ళల్లో కలిపి ఎస్తే సరిపోది కదా
నీళ్లు పోసి ఏసీ కొంచెం తౌడు ఉంటే కూడా వేస్తే ఇంకా బాగా చిక్కగా వచ్చేస్తుంది
అంటే తౌడు అంటే ఎక్కడ దొరుకుతుందండి
తవుడండి ఒడ్లు ఉంటండ్ల వడ్ల మిషన్ లో
మాకల్లా ఇదే మామూలుగ దాన అంటారు కదా అదే మొక్కజొన్న దాన ఒకటే తెలుసండి తౌడు అంత తెలిదు మాకు
ఆ
అంటే తౌడు మీరు కొంటారా దొరుకుతుందా అండి అక్కడ మిల్లు దగ్గర
మిల్లు దగ్గర పోతే తౌడు మూటలు ఇంతని ఏసుకొత్తము ఇంగ మూటలు అట్లా పెట్టుకొని ఏమిట్లాన్న పోసుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఏసి ఆవులికి నీళ్లు తాపినప్పుడు నీళ్ళ మింద ఏసేది పైన
ఓకే అదే ఒక సేర్ ఎయ్య వడుతుందా అండి ఒక ఆవుకి వచ్చి
సేరు ఏమ్ ఏయమండి అద్ద సేరు ఏస్తాము
అంటే ఓ రెండు మూడు పశువులు ఉంటే ఒక ఒకటిన్నరా సేర్ అల సర్
ఆ ఆ అంతేసెది ఎక్కువేయమండి
ఓకే ఇంక దానికి గడ్డి పచ్చిగడ్డి ఏస్తార రోజు
పచ్చి గడ్డి ఏస్తామండి పచ్చి గడ్డి ఏస్తాము ఒట్టి గడ్డి ఎస్తాము మేము చెరుకుదంట్లు చెరుకుదంట్లే వేస్ట్ ఉంటాది కదా అవును అవన్నీ ఏస్తే ఆవులు బాగా తిని ఆ రసం ఉంటది కదా వేస్ట్ అవన్నీ తింటే పాలు బాగ ఇస్ తయండి
ఒకే అంటే పాలు ఎంత రేటు కి అమ్ముతారండి అక్కడ ఊర్లలో మీరు
అంతలక్క అమ్మినట్లే అండి లీటర్ యాభై రూపాయలు ఆవు పాలు అయితే బరిగొడ్డు పాలయితే డెబ్బై రూపాయలు
హు హు అంటే ఇప్పుడు వెన్న శాతం బట్టి లా మిషన్లతో చెక్ చేస్తారా అండి పాలు కొనేవాళ్ళు
ఆ అట్లేనండి చేసేది కొనేవాళ్ళు చెక్ చేసుకొని తీసుకుంటారు.
హు హు అంటే ఇప్పుడు మామూలుగా ఒక కంపెనీలు ఉంటాయి కదా మామూలు ఇవి గాయత్రి వాళ్ల కంపెనీలు ఏవో ఉంటాయి కదా పాల కంపెనీలు వాళ్ళకి అమ్ముతారా, లేదంటే ఊర్లలోనే అమ్ముతారా పాలు
ఊర్లోనే డైరీ పోసేస్తాం మేమే పోయి పోసేస్తము
అదే పాలు డైరికి కదండి
ఉమ్ పాల్ డైరికి
ఓకే ఆ డైరీ వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి టౌన్ లో పోయి అమ్ముతారేమో గదా మాములుగ అక్కడ కంపెనీకి ఎక్స్పోర్ట్ జేస్తారు.
ఉమ్ టౌన్ లో వాళ్ళు వ్యాన్లకు ఏసుకొని పోయి అక్కడ అమ్ముతారండి
ఒకే మామూలు ఇది ఆ చెప్పండి
కొన్ని ఊర్లు దూరం ఉండే ఊర్లకైతే అండి నాలుగు గంటలకే పాలు పిండుతారు మూడు గంటల నుంచి పిండుతారు
ఆ అవునండి అంటే వాళ్ళు మళ్ళ అక్కడ టౌన్ కి చెడిపోతాయి కదా పాలు నైట్ లోపల అక్కడ పంపియాల కదా టౌన్ లో అమ్మే వాళ్ళకి
అదే టౌన్ కి దగ్గరుండే డైరీలు అయితే ఊర్లయితే వాళ్ళు తొందరగా అం అదే ఏడు ఎనిమిది గంటల వరకు అయినా కాని పాలు పిండుతంటారు పోతాంటారు గనీ టలోనే పోతరు టౌనుకు వాళ్ళు
టౌన్ లో దగ్గర ఉంటే ఐదు పది నిమిషాలు అయితే ఏముంది అక్కడ అప్పుడప్పుడు పిండేసి అమ్మేసి రావచ్చు దూరం ఉన్నప్పుడు ముందుగానే పిండి అమ్మి రావాల్ల
ఉమ్ అందుకనే అండి దూరము ఉన్నోళ్లకు పాలు చెడిపోతాయని చానా తొందరగా పిండు తారుంట పాలు
ఉమ్ అవునండి ఇప్పుడు పెరుగు కూడా అమ్ముతారండి తయారు చేసి
పెరుగు ఏమి అమ్మరండి కొన్ని ఊర్లకల్లా అయితే మాకల్లా ఈ పెద్ద పాల్ డైరీలు ఉండేసోట అక్కడే మిషన్లకేసి అక్కడే తయారు చేసి పెరుగు పొట్లాలు అమ్ము అన్నారంట మేమైతే చూడలేదు యాడాను
ఓకే అంటే నెయ్యి కూడా అమ్మారా మీ సైడ్ నెయ్యి కావాలన్నా
ఉమ్ నెయ్యి అమ్ముతారండి కొళ్ళకు అమ్ముతారు
ఆహా అది పావు ఎంత ఉంటుందండి మీ సైడ్ రేటు?
పావు అండి రెండు వందలు ఉందండి పావు
రెండు వందలు ఉందా అండి
ఉమ్ రెండు వందలు కొంతమంది రెండు వందల యాభై అమ్ముతాండారు లీటరు పన్నెండు వందలు అమ్ముతారు ఎట్లంటె అట్లా ఆ
ఫ్రెష్ నెయ్యి కదండి
ఆ ఫ్రెష్ నెయ్యి బాగుంటుందండి బాగా కరగబెట్టే దాంట్లో ఉంటుందండి బాగా కరగబెట్టల్లా
అదే టౌన్లో అంటే ఇప్పుడు కల్తీ గదండి ఏమో కలుపు తంత్ర అవి డౌట్ అంత మంచిగా ఉంటాయా అని ప్యాకిట్ లో ఎక్కడ నుంచో ఒస్తాయి అవి మనం ఇంట్లో తయారు జేసుకున్నవయితే బావుంటాయండి
ఆయిల్ కలిపింటారండి దాంట్లోకి నెయ్యిలోకి
ఊహ్ అదే అండి టౌన్ లో వాళ్ళు గుడ పల్లెలుకి వచ్చి గొంటారండీ. ఇప్పుడు బాగుంటుంది గద పల్లెలో చేసి తే మనం తెలుస్తుంది కదా
ఆ అదే అప్పుడే స్మెల్ ఇంట్లో కరగబెట్టిండే స్మెల్ వేరే వస్తుంది చేయమింది ఏసు కొని రుద్దితే వాసన చూస్తే స్మెల్ మంచి స్మెల్ వస్తే అప్పుడే అది అనెయ్యి వేరుంటది
ఉమ్ ఆ టౌన్ లో వాళ్ళు ఎప్పుడో ప్యాకింగ్ చేసుంటారు అది ఎందో స్మెల్లే కొంచెం వేరు వస్ నండి ఇప్పుడు మామూలు షాపుల్లో బయట కొన్ని ఆ సరే అండి బాయ్ అండి